ఏం చేస్తున్నారు హలో వినబడతాందా హలో
హలో
హలో
హలో
వినబడుతుందా
హలో ఆ ఆ వినిపిస్తాంది
ఏం చేస్తున్నారు ఏం చెయ్యలా
ఉ కాలేజ్ కి పోయింటవా
పోలేదు ఈరోజు
ఎందుకుపోలే ఆహా కొంచెం టీవీ సౌండ్ తగ్గిస్తావా
టీవీ సౌండా బయటికి వెళ్తానుండు
బయటికి వెళ్తున్నావా ఆ బయటకు పోతాన్నావా మాట్లాడడానికి
మీరు ఏం చేస్తున్నారు
ఆ
అసైన్మెంట్ రాస్తున్నా
ఏ సబ్జెక్ట్
వి ఎల్ ఎఫ్ ఐ
ఉ
ఉ నువ్వు
నేను ఖాళీ
కాలిన మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా చదువుకోవచ్చు కదా
చదవాలి ఇంకా ఉ రోజుకి రెండు సబ్జెక్టులు
రోజు తింద ఈ రోజు మార్నింగ్ నుంచి ఏం చేసినావ్
నిద్రపోవడమే
నిద్రపో అందుకోసం అని కాలేజ్కి పోలేదా నిద్రపోయే కానీ
ఆ
సరిపోయింది అటెండెన్స్ ఉందా
ఇన్ని రోజుల్లో ఒక రోజు గూడా లీవు పెట్టకుండా పోయినా
ఆహా ఓకే లాస్ట్ మంత్ నేను వెళ్ళ లేను సార్
లాస్ట్ మంత్ ఫిఫ్టీ ఎయిట్
ఫఫ్టీ ఎయిట్ ఉందా మళ్ళి ఎట్లా పెరుగుతా ముందన్నావ్ ఫిఫ్టీ ఎయిట్ ఉందీ
ఆహా జనవరి ఫిఫ్టీ ఎయిట్
ఓహో
ఆ ఇది ఎయిటీ సెవెన్ నైంటీ ఉంటుంది ఫిబ్రవరి
హ్మ్ హు ఓకే సారి అంతేం పెరగదాడ ఒకసారి చెక్ చేస్కోవచ్చు కదానె కౌన్సర్స్ దగ్గరకి ఎళ్ళేసి
లే
నా ఎందుకు శ్రమ టవా నాకెందుకు శ్రమ అంటావా
అంతే వాళ్ళే వచ్చి చెప్తారు
హ్మ్ హు ఈరోజు తెలుసా మాకీ ఆడిటోరియం లో వర్క్ షాప్ జరిగిందా ఆయన ఏం చెప్పినాడంటే అంటే మాకి ఏఐ అండ్ ఎంమెల్ మీద వర్క్ షాప్ అన్నమాట హలో
ఆ వింటాన
ఆ ఏఐ అండ్ ఏంమెల్ పై వర్క్ షాప్
ఆ
ఓకేనా సో ఆయన చెప్పినాడు మాకి అండ్ ఏఐ అంటే ఏంటి ఎంమెల్ అంటే ఏంటి తరువాత అంటే ఇప్పుడు జాబ్స్ వచ్చేసి మనం సాఫ్ట్వేర్స్ అయిపోతాం కదా నార్మల్ గా అంటే చిన్న చిన్న కంపెనీలు ఇవి ఐబిఎం గూగులు తర్వాత ఇంకా ఏమున్నాయి
ఉమ్
రవి టిసిఎస్ అనేసి ట్యాబ్ జెమిని ఇవన్నీ చిన్న కంపెనీస్ చిన్న కంపెనీస్ ఉంటే పెద్దవే కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో ఉంటాడే మీడియేటర్ ఒకడు వాళ్ళు డబ్బులు మన అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనకి శాలరీ తక్కువ ఇస్తారు వన్ మంత్ వర్క్ చేయించుకుంటారు ఎక్కువగా వాళ్ళు మధ్యలో డబ్బులు నొకేస్తా ఉంటార అనమాట అది మనకి తెలీదు గ మనం ఏమనుకుంటాము మనకి ఫోర్ ల ఫోర్ ఎల్పి అంటే మ ఈజీగా ఎళ్ళిపోతాం కద జాబ్స్ కి మంత్లీ థర్టీ కే వస్తుంది కదా అనేసి అదీ మనము అది సర్వీస్ సైడ్ ఇప్పుడు మనం థింక్ చేస్తాం ఫ్రాడ్ ప్రోడక్ట్ సైడ్ ప్రోడక్ట్ బేస్ చూసుకున్నామనుకో ఈ కంపెనీస్ ఆ ఇ ఉన్నాయ్ చూడ్వే ఏం అవి టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్ ఇంకా ఎవవో సంథింగ్ కొన్ని కంపెనీస్ ఉన్నాయా వాటిలో అయితే మనకి హై ప్యాకేజ్ కొంతమంది టెక్సాస్ కొ కొన్ని కంపెనీస్ లో ఎట్లాంటే ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ కి వెళ్ళావనుకో నీకు అప్పుడే వా వాటికి అర్థంమయిపోతు నను సెవెన్ రౌండ్స్ ఉంటాయి ఇంటర్వ్యూ లో ఆ సెవెన్ రౌండ్స్ ను్ క్లియర్ చేస్తే వా హైర్ చేసుకొని నీ ఫ్రెషర్ గా ఇంటార్న్ ఫ్రెషర్ గాని నీకి ఎంత వన్ లాక్ టూ లాక్స్ నీ బోనస్ ఇస్తాడు జాయినింగ్ బోనస్ ఆ హు ఎంత జాయినింగ్ బోనస్ అని మిలకదా మనకినీ కానీ ఫ్రాచేయ ఫ్రాచ సర్వేంటు సెవెన్ రౌండ్స్ ఉంటాయి్ కోడింగ్ పైన మంచిగా గ్రిప్పు ఉండాలి మనకి ఈ రోజు చెప్న్నారు చానా చెప్ నావి ఉడలసి అలీ కోడ్ గురించి కూడా ఆయన చెప్పన్నాడు ఎవరెవరికి క్కోడ్ తెలుసు అంటే నేను కూడా చేయిత్తిన
ఆ
ఉ నువ్వు చెప్పినవు కదా ఇట్లా ఇట్లా లింకు కోడ్ అనేసి అందుకు నేను కూడా చెయ్యెత్తనా ఆయన చెప్పిన అడు దాంట్లో ఎవరైతే చేసి మంచిగా ప్రొఫైల్ ఉంటుందో వాళ్ళు చాలా ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి చాలా బెస్ట్ అది లీక్కొడ్ అదే దాంట్లో అన్ని ఇంటర్వూ కి సంబంధించ చీరు
కోడ్ కాకపోయినా సేమ్ అట్లా హ్యాకర్ డాట్ కామ్ అని కూడా ఒకటి ఉంది గ్రిండ్ గ్రామ్ ఒకటింది
ఆ
ఆ ఇంకా చా ఉన్నాయి్ వెబ్సైట్స్ కానీ లీడ్ కోడ్ ఒకటి ఫేమస్ ఇప్పుడు
అవునంట ఆయన అదే చెప్ప నాడు తెలుసా నాకు అనిపించింది
కోడ్ మాత్రమే మనం రాసేది ఉంటుంది అంటే దాంట్లో ఎట్లా అంటే కోడ్ ఎట్లా రాయాల అనేది మాత్రమే మనం చేయలా మొత్తము ఇన్పుట్ అవుట్పుట్ వాళ్ళే చూపించేస్తారు మనం ఎట్లా లాజికల్ గా డీల్ చేస్తున్నాం కోడ్ ని అండ్ అంటే సుత్తి సుత్తి రాయకుండా జస్ట్ ఫోర్ లైన్స్ కోడ్ ని ఒక లైన్లో ఎట్ల బిల్డ్ చేయాల అట్లా ఇప్పుడు మనము ఏంది ఇప్పుడు పైతాన్ అనుకో పైతాన్ లో డిఎస్ఏ సిరీస్ డిఎస్ఏ లేకుండా ఏదైనా ఓకే మనం లైన్ గా ప్రింట్ చేస్తా రావాల ప్రింట్ చేస్తా రావాలన్న ఇప్పుడు మనం ఏం చేస్తామ అంటే అంటే ఇఫ్ కండిషన్ వాడతాం కండిషన్ ఏంది మనము లైన్ గా ప్రింట్ చేయాల అంటే అన్న చాలా రావాల ఈవెన్ కానీ ఆర్డు కానీ మనకి ఇప్పుడు వన్ నుంచి హండ్రెడ్ వరకు ఈవెన్ నెంబర్స్ కావాలి ఈవెన్ నెంబర్స్ కావలన్నప్పుడు ఒకొటి ఒకొటి ఒక్కొకటి మనం రాయలేం అప్పుడు అప్పుడు ఏం చేస్త ాంటే ఇప్పుడు ఇఫ్ కండిషన్ లో అప్పుడు వైల్ లూప్ వాడుతాం
అవును
ఇప్పుడు ఇఫ్ కండిషన్ రాస్తాం మనం ఇఫ్ కండిషన్ కండిషన్ అనేది ఏంది
హ
అంటే డిఎస్ఏ సిరీస్ మనకి వరుసగా ప్రి ప్రింట్ కావాలా అది కండిషన్ ఇఫ్ లో ఫస్ట్ పైన ఎన్ తీసుకుంటాం మెనేంది డిఎస్ఏ సిరీస్ ఇఫ్ కండిషన్ డిఎస్ఏ డిఎస్ఏ అంటే ఇఫ్ కండిషన్ పక్క పక్కన సెమీ కాలన్ మామూలుగా మనము కోడ్ రాసినక ఇచ్చిన తర్వాత అదవు అది ఇయకూడదు టూ డాట్స్ ఉంటాంది చూడు అది ఇయలా పయితానులో ఎక్కువ యూజ్ చేసేది అదే
ఆ
తర్వాత కింద ప్రింట్ డిఎస్ఏ సిరీస్ అని కొడితే అది అయిపొద్ది ఇప్పుడు మనకి ఈవెన్ నెంబర్స్ గానీ ఆడ్ నెంబర్స్ గానీ ఎట్ రాయలంటే వైలూప్ వాడుతాం ఫస్ట్ కామెంట్ రాస్తాం కామెంట్ ఏంది ఏదైనా రాసుకోవచ్చు పర్లు పైర్లు పని చె పనేసి రాసి మళ్ళ దాని తర్వాత ఇఫ్ కండిషన్ వాడి
ఓకే
ఇఫ్ కండిషన్ వాడి ఫస్ట్ మనకి ఏంది టోటల్ ఎన్ వర్క్ పిన్ చేయాల ఎన్ మనం ఎంత తీసుకున్నాం హండ్రెడ్ తీసుకున్నాం అనుకో మ్యాక్సిమం ఈవెన్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ హండ్రెడ్ హండ్రెడ్ తీసుకుంటే ఫస్టు వన్ వన్ నుంచి హండ్రెడ్ వరకు వన్ రాస్తాం ఎన్ అనేది ఏంది మనం తీసుకునింది హండ్రెడ్ నెంబర్ హండ్రెడ్ వరకు మనకి ఈవెన్ నెంబర్స్ కావాల్ల అ ఇప్పుడు ఈవెన్ కాబట్టి ప్లస్ వన్ చేయాల ప్లస్ వన్ అంటే ఎన్ ప్లస్ వన్ చేయాల అది ఫార్ములా ఎన్ ప్లస్ వన్ రాసి సెమికాలన్ ఇచ్చేసి దాని తర్వాత ప్రింట్ అయ్యి ఈ ఈవెన్ నెంబర్స్ అని కొడితే ప్రింట్ అయిపోతుంది ఆడ్ నెంబర్స్ కాబట్టి ఆడ్ నెంబర్స్ కూడా సేమ్ రాస్తాం కానీ ఆడ్ నెంబర్స్ టూ టూ జంప్ అవుతాయి కాబట్టి వన్ ఎన్ ప్లస్ వన్ కామ అట్ల రాయల్ల
అవును లీట్ కోడ్ లీట్ కోడ్ లో నువ్వెన్ని కంప్లీట్ చేసినావు
నా దగ్గర ల్యాప్టాప్ లేదని చెప్పినా కదా ఎట్ట కంప్లీట్ చేసేది నేను ఫోన్ లో జస్ట్ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఎట్ల రాయల్లా ఏమి ఇలా ముక్కలుగ ఎట్ల బిల్ చేయాల అవి మాత్రమే పర్ఫెక్ట్ గా చూసుకుంటాన్న ఒకసారి ల్యాప్టాప్ ఆ చూసిన అదే కద చెప్తానను ఇప్పుడు
అమ్లి యెవలు
ఉమ్ అవి పర్ఫెక్ట్గా ఉంటే మళ ల్యాప్టాప్ లో ఒకటేసారి చేయొచ్చు బేసిక్స్ రావాల మనకి ఎట్లా చేయాల ఏమి అనేసి వీడియోస్ చూస్త తే సరిపోదు మనము కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల ఒకటి వాల్ ఒక ఎగ్జాంపుల్ వస్తే మనము టూ త్రీ ఎగ్జాంపుల్స్ గా తీసుకొని మనం చేయలేదు జావా గాని పైతన్ గానీ తీసు
అవునవును వేరే ఏన్నో నెగ్లెక్ట్ చేస్ అవునవును నేనే నెగ్లెక్ట్ చేస్తాన్నా
ఉమ్
ఎ యి
మనము ఫోర్ లైన్స్ లో రాయాల్సింది ఒక లైన్ లో ఎట్లా రాయగలము
హ
అట్లా ప్రేయర్ చేసుకోవాల ఉ
ఉంది ఎంత సింపుల్ గా ఎంత లెస్ టైమ్ లో మనం కంప్లీట్ చేయగలం
అంటే వీడియోస్లో మాత్రము సుత్తి చెప్ తర్ మొత్తం ఇది అది అనేసి మనం బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసుకోవాల పైతాన్ అంటే ఏంది జావా అంటే ఏంది జావాలో మెయిన్ ఏముంటాయి వేరియేబుల్స్ దాని తర్వాత ఇంకేమి అవన్నీ లూప్స్ అవన్నీ చెక్ చేసుకోవాలా అంటే ఏ వాడ ఏవి వాడొచ్చు ఏవీ వాడకూడదొ
అవును
అవంత చెక్ చేసుకొని ఫస్ట్ బేసిక్స్ అని పర్ఫెక్ట్ అయితే మళ్ళీ ప్రోగ్రామ్ సైడ్ బోవాల్ల వైలు లూప్ ఎక్కడ వాడతారు పర్ లూపు ఎక్కడ వాడతారు ఎక్కడ వాడరు చేత్త చెయ్యొచ్చు అనేసి ఇఫెల్ట్స్ ఉ ఇఫ్ కండిషన్ల ఎల్స్ వాడుతాము ఎల్స్ వచ్చేసి ఏంది అంటే త్రీ త్రీ కండిషన్స్ ఉంటాయి ఒకటి ఏ బి సి ఇస్తారు అంటే ప్రింట్ ఆ విచ్ ఇస్ లార్జెస్ట్ నెంబర్ విచ్ ఈస్ స్మాలెస్ట్ నెంబర్ అనేసి మనం త్రీ తీసుకున్నాం అనుకో ఫస్ట్ ఇఫ్ కండిషన్ రాస్తాం ఏ ఇస్ గ్రేటర్ దేన్ బి ఆర్ బి ఇస్ గ్రేటర్ దేన్ సి ఏ బి కన్నా గ్రేటర్ కావాలో బి సి సి కన్న గ్రేటర్ కావాలా మనం లార్జర్ కాబట్టి గ్రేటర్ వాన్నాం మళ్ళీ ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ ఎస్ ఎల్స్ వాడకూడదు ఎల్స్ఫ ఎల్ సి ప్ వాడాల ఎందుకంటే త్రీ కండిషన్స్ కాబట్టి మళ్ళ లాస్ట్ లో ఎల్స్ తు వాడల్లా అది టూ కడిషన్స్ అయితే ఇఫ్ వైల్ వాడు డకూడదు వైల్ అనేది వైల్ అనేది ఓన్లీలూబ్స్ కు మాత్రమే ఇది కండిషన్ టెన్స్ చెక్ చేసేదానికి మనము కాబట్టి ఇఫ్ కండిషన్ లో ఎల్ ఇచ్చు వాడుతాం వైల్ అనేది అది వేరే ఇప్పుడు చెప్పా కదా డిఎస్ తా సిరీస్ ఈవెన్ నంబర్స్ అవి అంతా అట్లా ప్రింట్ అయ్యేదానికి వైలు ఫర్లు వాడతాం ఇఫ్ కండిషన్ అంటే అది ట్రూవా ఫాల్స్ ఆ అవి మనం చెక్ చేసేదానికి ఇఫ్ కండిషన్ వాడతాం
అవును
అది ఎల్ సిప్ ఓటి ఎల్స్ ఓటి త్రీ కండీషన్స్ ఆర్ ఫోర్ కండిషన్స్ అంటే టూ కండిషన్స్ ఉంటే ఇఫ్ కండిషన్ రాసి ఎల్స్ రాసేస్తే అయిపోతుంది
రామ్
ఇంతే
ఉ
సర్లే ఉన్ను నేను మళ్ళీ ఏ సర్లే బాయ్
బాయ్
హు